ఆ విన్పిస్ స్తుంది
మనము ఇవాళ రోజువారి పనులు, అసలు పొద్దున్నంచి సాయంత్రం వరకు గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, అసలు ఎలాంటి పనులు చేస్తారు. అసలు రోజు అనేది ఎలా గడుస్తుంది అనే దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం.
సరే ఓకే అండి ఈ రోజు వారి పనుల గురించే మనం ఈ రోజు మాట్లాడుకుందాం.
ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పల్లెటూరులో చూసుకున్నట్టయితే, ఒక రైతు ఇలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రక్రియ ఏంటో మీరు చెప్పగలుగుతారా.
ఆ ఇప్పుడు గ్రామాలలో రైతులను చూసుకున్నట్లయితే వాళ్ళు, ఉదయాన్నే ఐదు గంటలలకుట్ల పొద్దున్నే లేచిందంటే, వాళ్ళు వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే సద్యాన్నం తినేసి వాళ్ళు పొలాలకు వెళ్తూ ఉ టారు
అదే అలా వెళ్ళి మళ్ళా మధ్యాహ్నం భోజనం కోసం ఏమైనా, వస్తారా లేదంటే అక్కడే భోజనం చేస్తారా వాళ్ళు
ఆ వాళ్ళ ఇండ్లలో ఆడవాళ్ళు కూడా ఉదయాన్నే లేచి వంట చేసి టిఫిన్ బాక్స్ పెడతారు ఆ టిఫిన్ తీ కొని వాళ్ళు వెళ్తారు మధ్యాహ్నం అక్కడనే తింటారు
ఓకే వాళ్ళ ఒక్కరే వెళ్తారా, లేదంటే వాళ్ళ పిల్లలని కాని లేదా వేరే పనువులను గాని ఏమైనా తీసుకెళ్తారా
ఆ అరకదున్నే వాళ్ళ అయితే ఆయన ఒక్కడే వెళ్తూ, వాళ్ళకి ఇంకా ఏమన్నా, అవసరము అనుకుంటే వేరే వాళ్ళ పని వాళ్ళను కూడా కూలి వాళ్ళని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు.
అక్కడ మనకు చూసుకున్నట్టయితే, ఎలాంటి పంటలు పండిస్తారో మీకు ఏమన్నా ఐడియా ఉందా
ఇగ పల్లెటూర్లలో అయితే వరి పంట బాగా వేస్తారు, వర్షాకాలం వచ్చిందంటే, వరి పంట వేస్తారు, ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే బాగా పత్తి పండిస్తున్నారు.
ప్రజెంట్ పత్తి పండిస్తున్నారు అంటుండ్రు, ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే, మనకు సిటీలో వచ్చేసరికి పొద్దున చాలా బద్ధకంగా మెల్లగా ఎనిమిది తొమ్మిది గి లేస్తం లేసి వాళ్ళ పన్నలు ఎలా ఉంటాయంటే, మెల్లగా బయట మెల్లగా టిఫిన్ కొనుక్కొని తిని మెల్లగా వాళ్ళు మెల్ల వాళ్ళ జబ్స్కి వెళ్తారు. జాబ్సులో
సిటీల వాళ్ళు ఉదయాన్నే లేసి అలవాటు ఏమి ఉండదా వాళ్ళకు
కొంతమందికి ఉంటుంది, కానీ ఎక్కువ శాతం ఇక మెల్లగా చాలా బద్ధకంగాహ మెల్లగా వెళ్దాంలే అన్నట్టు కాస్త బధకస్తుడు ఉంటారు, వాళ్ళు ఉదయాన్న లేవకుండా మెల్ల తొమ్మిది గంటలకు లేదా కనీసం ఎనిమిది తొమ్మిది గంటల వరకు మెల్లగా లేచి, వాళ్ళు ఆ టిఫిన్ కూడా ఇంట్లోనే చేసుకోరు మ్యాక్సిమం ఎక్కువ మంది బయటనే తింటారు, తినేసి వెళ్ళిపోతారు, అక్కడికి జాబ్ పర్పస్ వెళ్ళిపోయి కంపెనీలో టిఫిన్ బాక్స్ కూడా వెళ్ళ ఒక్కవ శాతం పట్టుకెళ్ళరు, అక్కడే కంపెనీలో క్యాంటీన్ అనే ఉంటుంది, అక్కడే తినడం చిన్న చిన్న స్నాక్స్ ఎక్కువ అన్నం ఇలాంటివి కాకుండా, మధ్యాహ్నం పూట కూడా స్నాక్స్ దిద్దారు వాళ్ళు తిని మళ్ళీ అదే జాబ్ చేసి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వచేస్తారు, సో వాళ్ళ రోజు ఈవినింగ్ ఈవినింగ్ రాగానే వాళ్ళు అళ అలసిపోయి పడుకొని, ఇక నైట్ కాస్త వాళ్ళకి ఏమైనా పని ఉంటే చేసుకొని నైట్ పడుకుంటారు అన్నమాట, ఇది వాళ్ళు డైలీ వాళ్ళకు జరిగే పని ఇలా ఉంటుంది అన్నమాట
ఆ అయితే పల్లెలో కూడా అం ఐతే పల్లెలో వాళ్ళు కూడా ఉదయాన్నే లేసి, వాళ్ళు పంట పొలాలకు వెళ్ళి, అరకదున్ని నాగలితో అరకదున్ని, వాళ్ళ మధ్యాహ్నం వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్న టిఫిన్ బాక్స్ తిని వాళ్ళు కూడా ఈ ఈనింగ్ అంటే సాయంత్రం వరకు పని చేసి మళ్ళీ వాళ్ళు ఇంటికి వస్తారు, వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోయి ఉంటారు కాబట్టి, వాళ్ళు వెంటనే మళ్ళీ భోజనం చేసి పడుకుంటూ ఉంటారు.
మీకు అసలు మీకు చదువు మీద మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవచ్చా
ఆ ఇ ఇప్పుడు మనకు పల్లె టూర్లలో చూసుకున్నట్లయితే చదువుకోవాల కూని బాగ ప్రతి ఒక్కరికి కూడా కానీ సౌకర్యవంతమైన
ఈ సిటీలో ఇలా ఉంటుందంటే చాలా మటుకు ఎన్నో రకరకాల స్కూలు రకరకాల టీచర్లు రకరకాల ఫెసిలిటీస్ రకరకాల స్కూళ్లు కాలేజీలు చాలా ఉంటాయి కానీ మనవి ఇక్కడ పిల్లలు ఎలా అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు ఫీజులు కట్టి పంపితే వాళ్ళు బంకులు కొడతారు కాలేజ్ అయినా స్కూల్ అయినా డుమ్మాలు కొట్టి ఇంట్లోనే ఉంటా వాళ్ళు వాళ్ళకు సౌకర్యాలు ఉన్నా గాని వాళ్ళు వినియోగించుకోరన్నమాట ఏమైతది లే హే చూసుకుందాంలే అన్నట్టు ఇక్కడ పిల్లలు ఉంటారు
ఆ అయితే గ్రామాలల్లో మామూలుగా చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాల అని ఉంటది అది వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంటది టీచర్లు సరిగ్గా రారు గవర్నమెంట్ టీచర్స్ వస్తూ ఉంటారు చెప్పడానికి ఆ టీచర్లు సరిగ్గా రారు వాళ్లే వారానికి రెండు సార్లు మూడు సార్లు వస్తూ ఉంటారు పిల్లలకు ఏమో చదువుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటది పల్లెలోని వాళ్ళకు కానీ టీచర్స్ సరిగా రాకపోవడం వల్ల పాపం వాళ్ళు వెనుకబడుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళు కొన్ని సందర్భాలలో కొ తమంది ఏం చేస్తారంటే గ్రామాలను వదిలేసి మరి మా దగ్గర చదువులేదే పట్టణాల కన్నా వెళ్ళి చదువుకుందాము అన్న ఆలోచనతో కొంతమంది పట్టణాలకు కూడా వెళ్ళి మధ్యన చదువుకుంటున్నారు
అలా మనం అన్నీ దాటుకొని పట్టణంలోకి వచ్చి కాస్త కోస్త కొంచెం చదువుకుంటే బాగుపడతారు అని మీ మీ అభిప్రాయం
ఆ అంటే మనకు గ్రామాలలో లేని చదువుని పట్టణాలలోన్నా చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో పాపం వాళ్ళు చదువుకునే ఉద్దేశంతోటే పట్టణాలకు వెళ్ళి కష్టపడి చదువుకుంటున్నారు చదువుకొని వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు పెంచుకుంటున్నారు
అవువును అది నిజమే
అంటే నా ఉద్దేశం ఏందంటే వాళ్ళు అక్కడ సదువుకోవడం వల్ల వాళ్ళకు వాళ్ళ తండ్రుల్లాగా కాకుండా ఏదన్నా ఉద్యోగం వస్తుందేమో అన్న ఆశతో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళి
కానీ కొంతమంది అలా వెళ్ళిన తర్వాత కూడా బాగుపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడికెళ్ళి ఈ సిటీ పిల్లలతో కలిసి వాళ్ళు ఎంజాయ్ చేయడం కూడా కొంతమంది ఎక్కువ శాతం కాదు కొంతమంది సిటీ పిల్లలతో పరిచయం పెంచుకొనీ ఏ అ వాడే చదవడం లేదు మనకి ఎందుకు రా మనం కూడా తిరుగుదాం కదరా మనకి ఎందుకు రా ఇవన్నీ అని చెప్పేసి కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళలాగా తయారవ్వడం జరుగుతుంది ఇది తెలుసా మీకు
అంటే పది మంది పిల్లలు ఒక హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళల్లో కొంతమంది చదువుకునే క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కొంతమంది డల్లర్స్ ఉంటారు అంటే బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళని చెడగొట్టడానికి చూస్తూ ఉంటారు అంటే వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ని ఇట్లెవరు పిల్లలకు మీద చూపిస్తూ ఉంటారు అరే వీళ్ళు ఎందుకు చదువుతున్నారు అనే ఈర్ష్యా ద్వేషాలు కూడా కొంతమంది పిల్లలకు అట్లా ఉంటాయి
అవునవును అందులో వాస్తవుని ఇక ఒకరు మన ఒకరు చదువితె ఒకరు బాగుపడితే మనకు కా చాలా మందికి తట్టుకోలేరు ఇది నిజమే
అందుకోసమనే ఇప్పుడు మన చేతి వేళ్ళే సరిగ్గా లేనప్పుడు పిల్లలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే ఒకరికి చదువుకోవాలని ఉంటది ఇంకొకరు మొబైల్స్ ఫోన్స్కు అలవాటు ఉంటారు మరికొంతమంది తిరుగుడుకి అలవాటు ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటరు
అవును ఇది కూడా నిజమే అండ్ ఈ లలో వెళ్ళాక కొన్ని గేమ్స్ ఆడి కూడా వాళ్ళు ఇంటికి వచ్చాక తల్లిదండ్రుల మాటలు వినకుండా పొద్దున్న దాకా గేమ్స్ ఆడుతూనే ఉంటున్నారు ఇలాంటి మీరేమనా ఏమన్నా అబ్జర్వ్ చేశారా
ఆ కొంతమంది పాపం పల్లెటూరు నుండి వెళ్ళిన పిల్లలు చదువుకుందామని వెళ్ళేసరికి సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్ కు వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు మొబైల్ ఫోన్ కు అట్రాక్ అయి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుని కూడా కొంతమంది పాడు చేసు కుంటున్నారు
అవును అండ్ చాలా మంది పిల్లలు మొబైల్ని మంచిగా యూజ్ చేయాల అనుకుంటారు, ల్యాప్టాప్ లో కొనుక్కోవాల అనుకుంటున్నారు, కానీ ల్యాప్టాప్ లో కొనుక్కునేంత స్తోమత లేక, వాళ్ళు ఆగిపోతున్నారు ల్యాప్టాప్ ఉంటే కాస్త కోడింగ్ ఇంకేదైనా ఇం ఏదనా కొత్తగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశం చాలామందికి ఉంటుంది ఇక చాలా తక్కువ మందికి ఏనె ఏమయితదిలే అని అంటారు కానీ ఎక్కువ శాతం పిల్లలు చదువుకుందాం ఏదైనా చేద్దాం మనకంటూ ఒక సొంత ల్యాప్టాప్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఉంటారు ఇక వాళ్ళకు తల్లిదండ్రుల నుంచి కాస్త సపోర్ట్ వచ్చి ఫైనాన్షియల్గా వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు ఇలాంటివి కొనిస్తే వాళ్ళు బా బానే బాగుపడతారు మంచిగా ఉపయోగించుకుంటే అని నా ఉద్దేశం
ఆ అయితే గ్రామం నుండి వెళ్ళిన కొంతమంది పిల్లలు బాగా చదువుతారు. చదివినప్పుడు వాళ్ళ తల్లిదం నుండి కూడా సపోర్ట్ కావాలి, సపోర్ట్ కావాలంటే ఏంటి కొంత మనీ పంపించడం అట్లా చేస్తే, వాళ్ళు అనుకున్న విధంగా చదువుకొని చక్కగా మా వర్క్ కూడా నేర్చుకొని జాబ్ లో స్థిరపడే అవకాశం కూడా ఉంటది, అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశం
ఇప్పుడు నీకు ఇది తెలుసా ఎక్కువ శాతం మనం చూసుకున్నట్టయితే ఏ గ్రాఫ్ మనకు పేద పిల్లలు ఆ ఊరి నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే కాస్త ఎక్కువగా చదువుతారు, సిటీలో ఉన్న పిల్లలు కాస్త తక్కువగా చదువుతారు, అందరి నారాయణ చూసారా
అవును అంటే పల్లెటూరు నుండి వచ్చిన పిల్లలు పాపము వాళ్ళు చాలా పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏముంటదంటై చదువుకోవాలి మేము మా తండ్రులాగా కావద్దు మా త మా తాతలు తండ్రులకె చదువు రాదు మేమన్నా కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ పిల్లలు బాగా కషితో చదివి పైకొస్తారు
అది ఇక సిటీ వల్ల అయితే మనకు మనకు ఆల్రెడీ మన డాడీ మమ్మీ ఉన్నారు ఆల్రెడీ మనకు చాలా ఆస్తి ఉంది ఆ ఆస్తిని అనుభవిస్తాంలే మనకు ఎందుకు జాబు మనం ఎందుకు చదువుతాం అనే లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది యాక్చువల్గా జరిగేదైతే ఇదన్న మాట
మీరు చాలా చక్కగా మాట్లాడారు సిటీ పిల్లల గురించి
అవున మీరు కూడా చాలా బాగా చదువు గురించి కానీ రోజుగారి పనులు గురించి కానీ చాలా బాగా మాట్లాడారు
ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ